ఉండాలకి హ హలో హు ఏంలే ఇప్పుడే అన్నాం తిన్న
ఆహా
ఏం కూర మీ మీది
మాగా పాపురా
ఆహ మారి చపల్
ఆహా అలా ఏం చేసినావు క్రికెట్ పోయినావా
ఆ డిస్టిక్ అడినం గెలిచినాం
ఆ బ్లూ మ్యాచ్ ఒళ్ళు ఓడిపోయింద్రు అంట గా
కొత్తగూడెం
ఆహా
వాళ్ళు మొత్తం జెర్సీ మొత్తం వాళ్ళ జెర్సీ వేసుకొని పెద్ద పెద్దోళ్ళు ఒచ్చిన్లు
కొత్తగూడెం నుంచి వచ్చిరార వాళ్ళు
ఆ
కొత్తగూడెం కాదు కమ్మం దగ్గర్ దగ్గర అంట కదా నేను మాట్లాడినా
థైలాడ్ ఏదో ఉన్నది
ఆహ నైట్ అంతా స్టే చేసి వచ్చీరంట
వాళ్ళు ఇయ్యాల రాలే ఇయాల వతరు ఇయాల ఇప్పుడు వతరు ఇగా
ఆహా
ఇప్పుడోచ్చి స్టే చేసి పొద్దుగా ఇగ మార్చికి రెడి అయితారు
ఆహా అంటే ఇన్నేనా ఉండేది వాళ్ళు స్టే చేత్తర ఆ ఓహో
బాలింగ్ చేసిన బ్యాటింగ్ చేసిన అన్ని
ఆహా మీ అన్నా ఆడిండా బాగా
ఆ ఆడిండు
సాయి వాళ్ళది మీది వేరే వేరే గ్రూపులు అంటగా
ఆయన అండర్ సెవెంటీన్ నేను అండరు ఫోర్టీన్
ఆహా ఇలా పండు గాంది
పండు కూడా కూడా సేము
సేమ్ కాదంటగా
సేమే అండర్ అండర్ ఫోర్టీనే మున్నా కూడా అండర్ ఫోర్టీనే
మధ్యాహ్నం మీ మమ్మీ వాళ్ళు వచ్చినప్పుడు ఆ చెప్పిండు సాయిగాడు ఇంకా ఆడతారు వాళ్ళది వేరే మాది వేరే అని చెప్పిండు సాయిగాడు
అంటే పండు గాడు పండు ఇంకా ఆడి ఏమటే వచ్చేసిండు ఇది నేను నేను వేరే టీము సాయి వేరే టీము
ఆహా మీక ఎంత అంటే మా క్యాష్ మన్ క్యాష్
వన్ ల్యాక్
మీకున్న
ఆ అందరికి అండర్ ఫోర్టీన్ అండర్ సెవెంటీన్ వన్ ల్యాక్
ఆహా అందరు పంచుకుంటార లేకపోతే కోచ్ తీసుకుంటార పైసలు
అందరు పంచుడే
పదకొండు మంది అంటే మినిమం తొమ్మిది వేలనా వస్తాయిరా మనిషికి
తొమ్మిది వేలు రా తొమ్మిది వేలు కాదు ఆరు వేలు
ఆరు వేలు ఎట్ల రా
మనిషికి ఆరు వేలు ఎస్కో తీసుకుంటే ఇంకా వాళ్ళకి నలభై నలభై వేలు వాళ్ళు తీసుకుంటారు
ఆహా ఓ సాయి వాళ్ళకి కూడా అంతేనా
అ సాయి వాళ్ళకు కూడా అంతే ఆరు వేలన్నా ఐదు వేలన్నా ఇత్తరు
ఆహా
ఏంది మరి అలా అలా టింకో వాళ్ళ ఇంటికి పోయినవా
పోలే పోదాం అనుకుంటానా మరే
బండేసుకొని వచ్చినవుగా బండేసుకొని
ఆ అవును ఆ కు కుక్క కరిచింది కుక్క కుక్క కరిసింది
ఎప్పుడు
ఒరిని నేను వచ్చిన రోజే కరిసింది నీకు తెల్వదా రా
ఆ తెలువదు
ఇంజెక్షన్ పడ్డది ఇయల అందుకే పోయినా హాస్పిటల్ కి
ఉమ్ హు మీ స్కూలో ఏమన్నా గేమ్స్ పెడతాలా
మా స్కూలో నా గేమ్స్ ఉంటరి ఎందుకు ఉండవు రా
నువ్ ఎల్లున్నావ్
నీ గేమ్స్నా వా ఇది బాస్కెట్ బాల్ నేను
బాస్కెట్బల్ వాలీబల్ తీస్కో పోయినవ్
తీసుకోల బాస్కెట్ బాల్ ఇష్టం అని ఆది తీసుకున్నా కానీ ఎగ్జామ్స్ దగ్గరకు వచ్చినయ్ ఇగ మల్ల వదిలేషిన ఇగ
పిత్ రోజు ఆడిపితారా
ఆ రోజు
ఆ హా మొన్న వచ్చింది చూడు మీ ఫ్రెండు
ఎవలు
మొన్న వచ్చింది చూడు మీ ఫ్రెండు
ఏ ఫ్రెండ్ రా ఎక్కడ రా
అదే బండి పైన వచ్చింది చూడు
ఆహా పుసుపల్లోడు
ఆయన ఆయనకు గు తెలిసినట్టుందిగా టింక్ వాళ్ళ ఇట్లా
ఆహా తెలుసు తెలుసు
ఆ అదే అమ్మా నాకు కూడా తెలుసురా వాళ్ళ మమ్మీ ఉన్నారా ఉమటే పోయద్దాం అంటే మేము నీళ్ళ వడితే మీ మమ్మి వచ్చింది
ఉమ్ హు
సరే అన్న
ఇ ఒరేయ్ నువ్ కట్ చేయకు రో